హలో
సార్ బాన్నారా అండి బాగున్నామండీ
ఏం చేస్తున్నారు మేడం లంచ్ అయిందా
అయింది సార్ మీది అయిందా
ఆ అయిపోయిది అయిపోయింది ఇప్పుడే ఇవాళ ఏ వంట మేడం గోరు చిక్కుడుకాయ గోర్ గొరు చిక్కుడుగాయ మేడం గోరు చిక్కుడుగాయ క కర్రీ మేడమ్ ఏంటి విశేషాలు మన షాపింగ్ కి ఎళ్తా మ నాన్ వెజ్ లు మేమ్ తినం గా మేడం వెజిటేరియన్స్ ప్యూర్
ప్యూర్ వెజిటేరియన్స్ ఆ మీరు బాయ్స్ అయ్యుండి మీరు తినరా సార్ మీరు అరే మా అంటారు గాని మీరు తినకుండ ఉంటారా సార్ బాయ్స్ తిన కుండ ఉంటార
బాయ్స్ తినకుండ ఉంటారు కానీ నేను తినకుండా ఉంటా బాయ్స్ లో కూడా కొంతమంది తినకుండా ఉంట్రు గాల్స్ లో కూడా కొంతమంది తినకుండ ఉంట్రుగా
అంటే మేము బ్రాహ్మన్స్ ఆ వైశ్యాస్ అయితే తినకో కుండ ఉంటాం లేడీస్ అయితే జెంట్స్ అయితే
మేము వైశ్యాస్ ఏ మేడం ఆ మేడం మా దాంట్లో కూడా ఎయిటీ పర్సెంట్ ఏ తింటారు మేడం
అవునఅవును మా ఫ్రెండు నా బెస్ట్ ఫ్రెండ్ తింటాడు అన్నమాట ఆ అబ్బాయి
ఆ నేను దినను కాపోతే అంతే మిగతాదంతా సేమ్ టు సేమ్ మొన్న షాపింగ్ కి ఎళ్తా అన్నరుగా మేడం ఏమైంది మేడం ఫెస్టివల్ షాపింగ్ కి ఎళ్తాము చెప్తాం సార్ అని అన్నారు ఉగాదికి ఎళ్తాం అని అన్నారు ఏటెళ్ళారు ఎళ్ళార ఎళ్ళ లేదా ఏంటి
ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు సార్ ఏదైనా ఆఫర్ ఉంటే చూద్దామని ఇక్కడ ఏ షాపింగ్
ఆఫరా ఇప్పుడు మరి మీరు ఉన్న చోట ఉన్నాయా ఏమైనా ఆఫర్లు ఇంకా వేరే చోటికి ఎళ్తున్నారా ఏం ఆఫర్లు ఉన్నాయి ఏం షాపింగ్ మాల్ కి ఎళ్తున్నారు ఆ అంత బాలేదు మేడం అక్కడ అక్కడ మాకు కాసు షాపింగ్ మాలు రేట్లు హై లెవెల్లో ఉంటాయి క్వాలిటీ ఏమంత లేదు ఆఫర్స్ కూడా ఏమ్ ఉండవు ఏదో హోప్ అంతే గాని ఇంకా అక్కడ అది తప్ప వేరే ఏం లేవు
అంత అంతేం లేదా మరి ఎక్కడికి ఎళ్ళామంటారు మరి మంచి షాపింగ్ మాల్
క ఇంకా ఉన్నాయి గా మేడం జీవి ఇ మాలని మాంగళ్య అని రుక్మిణి అని
ఆ వన్నీ ఖమ్మం సైడ్ అటు సైడ్ ల్లా
ఆ అవును మేడం మరి ఇగ అటు అయినా పోవాలి మరి ఎక్కడ తీసుకుంటారు
ఏటైనా పోమల్ల పోవాలి క్వాలిటీ కావాలి మంచి తక్కులా గావాల ఎందుకు రాన పోక తప్పదు అంటే
ఇక మీరున్న దగ్గర ఇక కాసమే మీకు గతి అన్నట్టు ఉంటది మరి అంతే గా మేడం రేట్ ఎక్కువ పెట్టాలి క్వాలిటీ తక్కువ ఉ ఉంటది మీకు నచ్చినీ దొరకవ్ ఉన్నయ్ తీసుకోవాలె
తీసుకోవాలి లేదు సార్ మేము ఎళ్తాం ఎక్కడికైనా ఎళ్తాం ఎక్కడకి ఇక్కడే ఉంటాది ఇగ
పాత సిటీలకు ఎటైనా ఎళ్ళిరనుకోండి దగ్గర పని ఇంకేటైనా దూరమైనా పని చేయలేరనుకోండి ఒక రోజు కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటది మీరు కూడా తిరిగినట్టు ఉంటది షాపింగ్ చేసినట్టు ఉంటది రిలీఫ్ ఉంటది మీకు కూడా స్ట్రెస్ రిలీఫు ఆ ఆ సాటర్డే ఎళ్తే మంచిగా సండే ఉండేసి మండే రావచ్చు ఎవరన్నా చుట్టాలు ఉంటే అటు ఉండి ఒక రోజు జూసుకొని చిన్నగా రావచ్చు
అదే వెళ్ళాం అనుకుంటున్నాం అదే
ఏ జి జీవింగ్ షాపింగ్ మాల్లో బాగున్నాయ్ అంట మేడం ఆఫర్లు
ఆ అ జీవిమాలేమో మనకు తోడాన్ లో కూడా ఉంది ఇక
ఆ కొత్తామ్ కొ తుడం ఖమ్ం నటు వైపు చాలా బ్రాంచెస్ మొన్న హండ్రెడ్ ఇయర్స్ అయిపోయిందంట ఆ షాపింగ్ మాల్ అంటే ఆ వాళ్ళు ఆ షాపింగ్ మాల్ పెట్టి
అవునా అంటాయి
ఫుల్ ఆఫర్స్ పెట్టారు మంచి పబ్లిసిటీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏది ఓపెన్ చేసినా వాళ్ళే ఏ యాడ్స్
చాలా యాడ్స్ ఏం పెడుతనావు ఇక్కడ ఎట్లా మరి ఆఫర్లు ఎట్లు ఉంటాయి సార్
అంటే ఇప్పుడు వన్ ప్లస్ వన్ అను లేకపోతే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ అను ఆ లేకపోతే కాంబో ఆఫర్లను ఇంకా ఫైవ్ ప్లస్ వన్ అని అట్లా లేకపోతే టోకెన్ ఇయ్యడం ఆ ఇంకేంది లక్కీ కూపన్ లకు
ఈ ఫెస్టివల్ కి ఇంత ఆఫర్లు ఉంటాయి కదా సార్
ఇప్పుడు చాలా ఉంటాయి మేడం ఇప్పుడు రంజాన్ ఉంది ఉగాది ఉంది రెండు పెద్ద పండుగలే పక్కనే మళ్ళీ శ్రీ రా రామనవమి ఉంది వన్ వీక్ గ్యాబ్ లో
ఆ
చాలా పెద్ద పెద్ద పండుగలు కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి మేడం
ఉంటా ఏది రంజాన్ వాళ్ళు ఇదే ముస్లిమ్స్ వాళ్ళు వేసు
వాళ్ళకి ఇక పెద్ద పండుగ కదా మేడం వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు ప్రతి ఒక్కరు తీసుకుంటారు ప్రతి ఇంట్లో ఎంత బీదోల్లైన తీసుకుంటూరు సంవత్సరంలో ఒకటే పండుగ గా మేడం వాళ్ళకి
ఆ ఒకటే పండుగ బక్రీదు ఉంటాది కదండి
బక్రీద్ ఉంటాయి కానీ మేడం ఇదే పెద్ద పండుగ బక్రీద్ చిన్నదే ఉ ఈ పండుగకి ప్రతి ఒక్కరు కొత్త బట్టలు వేసుకుంటట్రూ
అవునవును పెద్ద ఫెస్టివల్ అవునా ఇయం
ఎంత బిదోళ్లు అయినా వేసుకుంటారు ఒకవేళ బీదోళ్లకు లేకుంటే ఉన్నాల్లో తీసుకొచ్చి అయినా వాళ్ళ కు దానం చేస్తారట అది వాళ్ళ పం డుగ స్పెషల్ అందుకోసం అనే షాపింగ్ బాగా జరుగుతది రంజాన్ కి మనం కూడా తీసుకుంటాం కానీ మనం మనం అన్ని పండుగలు దంచుతూనే ఉంటాం గానీ వాళ్ళకి ఉన్నది ఒకటేదిగా వాళ్ళకి ముస్లిమ్స్ కి కాబట్టి వాళ్ళు కంపల్సరీగా షాపింగ్ చేస్తారు మస్తు ఆఫర్లు పెడతారు బాగా బర్ షాపింగ్ అయితది బాగా వ్యాపారం కూడా బాగా అత్తది బిజినెస్
నా అవున్ డా అదే ఇప్పుడు వాళ్ళ శారీస్ ఉంటాయి కదా సార్ స్టోన్స్ స్టోన్స్ సారీస్ ఉంటాయి కదా ఎక్కువ స్టోన్స్ అవి అయితే ఇప్పుడు బయట ఏరు టే ఇప్పుడు టూ థౌజండ్ అట్లా ఉన్నాయి కొంచెం ఈ ఆటో లో ఉన్నప్పుడు తక్కువ ఉంటే బాగుండు తీసుకుంటే మంచి గున్
అంటే బయట వర్క్ వేరే ఉంటది మిషినరీ వర్క్ వేరే ఉంటది మేడం ఓ దేన్ని బట్టి దానికి కాస్ట్ ఉంటది ఆ ఇప్పుడు షాపింగ్ మాల్స్ అయినా మేడం ఎన్ డాలు అప్పుడు ఏ ఆ స్టోన్స్ ఇట్లా వేసుకొని అట్లా తీతారు కదా మేడం ఇబ్బంది కాదు
కొంచెం అట్లా హై లెవెల్ కనపడడానికి మంచిగా అనిపిస్తది చూస్తే లుక్
అవును అవును మేడం అవును అయితే మొన్న మేము అటు జీవీ షాపింగ్ మాల్ కు పోదామని పోయినాం కానీ అక్కడ ఇగ సెట్ కాలేదు కొన్ని ఆఫర్లు మంచిగానే ఉన్నాయి మా మామయ్య వాళ్ళది గృహ ప్రవేశ కార్యక్రమం ఉంటే ఆ రోజు వెళ్ళాము ఇంక పండుగ కూడా అప్పుడే తీసుకుందాం అనేసి తీసుకున్నారు చాలా మంది కొన్ని సారీస్ మంచిగా ఉన్నాయి కానీ కొన్ని మంచిగా లేవంట మళ్ళీ అక్కడ కొన్ని తీసు కొన్ని మళ్ళా బయటికెళ్ళి అక్కడ అయితే ఒక్కొక్క షాపింగ్ అంటే ఎట్లా అంటే కిడ్స్ వేర్ కు ఒక ఫ్లోరు మెన్స్ పేరుకు ఒక ఫ్లోరు లేడీస్ కి అయితే రెండు ఫ్లోర్లు మొత్తం మీదేగా ప్రపంచం అంతా మీదేగా షాపింగ్ ప్రపంచం నీ కోసం మిమ్మల్ని చూసా మిమ్మల్ని చూసా జే పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కట్టుకుంటారు ఒక్కొక్కలు అయితే
తా హాండ ఉన్నారు నేను లేక అల్లకు గాదు మరి
అది ఏం ఉంది మేడం నాలుగు పాంట్లు వేసుకని ఇక ఊరు మొత్తం తిరుగచ్చు
అవునా ఇంకా మనదైతే లేడిస్ వచ్చి కట్టిన చీర మల్ల కట్టరు, కట్టిన డ్రెస్ మల్ల కట్ట హరో
నిండిపోతాయి గని అయి ఏం చేయరు, ఆ యాడనే ఉంటాయి మాకు నాలుగు సారి నాలుగు ఉన్నాయంటే, ఈ మొత్తం సంవత్సరం మొత్తం రుద్ధి పడెత్ ఇత్తందని ఎన్ని తీసుకున్నా ఒకటో రెండో తీసుకుంటాం, సెట్ అయిపోతది మీకు అట్ల కాదు.
నాకు అట్లా కాదుగా ఇవన్న తీసుకుందామంటే చన్ ఉండాల్సిందే బ్యాంగిల్స్
అందు అందుకోసమే మేడమ్ లేడీస్ ని నమ్ముకొని పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కట్టుకునేది, ఉత్తిగనే కాదు మిమ్ల్ని నమ్ముకొని కొన్ని రూ కోట్ల జీవితాలు బాగు పడు
మీరు మాత్రం లా లాస్ అయిపోతారు.
పరం జరుగుతాంది అందుకోసమే నీ మీ మీక్ మిమ్మల్ని దృష్టి చుసుకొనే పెద్ద కొత్త కొత్త వెరైటీలు తెత్త ఉంటరు వాళ్ళ కూడా మీకు దగ్గట్టుగా. కొత్త కొత్త వెరైటీలు, కొత్త కొత్త సారీస్, కొత్ కొత్త కొత్జై మిమ్మల్ని ఆక్టివేటా అంటే అట్రాక్ట్ చేయడానికి కొత్త కొత్త తయారు చేస్తారు షాపింగ్ మాలోల్లు కూడా.
అవునా మా ఇంటి దగ్గర నైనసమ్మా అయింది. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఏం చేసిందంటే బర్త్డే కి గిఫ్ట్ కావాలా కానీ ఒక మేడం కట్టుకుంది సార్ హీరోయినో, ఎవరో ఆ సారీ ఏ కావాలని పట్టుబట్టింది అమ్మాయి.
ఇంక ఇప్పుడు ఈ షాపింగ్ మాల్ వాళ్ళు ఏం చేత్తరు అలాంటియే తయారు చేసి తీసుకొత్తారు ఇగ. తమన్నా కట్టుకున్న ఆ చీర అని చెప్తరు. అమ్మా అదే కావాలి నాకని ఆమంటది ఇగ కథమే ఇగ.
అయితే నేను సెలెక్ట్ చేసిన సార్ నేను సేమ్ అదే కలర్ సెలెక్ట్ చేసినా, కానీ దానికి కాస్ట్ వచ్చి త్రీ థౌసండ్ ఉంది.
అమ్మా
ఇగ వదిలి పెట్టట్లేదు ఇగ త్రీ థౌసండ్, ఏమంత స్టోన్స్ లేదు. మామలుగ అక్కడ అక్కడ స్టోన్సే మొత్తం.
బ్యాండు బడ్డ, బ్యాండు బడ్డట్టే ఇగ
బ్యాండ్ బడ్డట్టే
ఇంకా కొత్త కొత్త వచ్చినయి మేడం, మాంగళ్యా అని ఇంక్ ఇంకో కొత్త షాపింగ్ మాల్ వచ్చినయి, ఇంకోటి మా మొన్ననే మాంగళ్యా శ్రీలీలా ఓపెనింగ్ చేసింది. మస్తున్నయి అంట ఆడ ఫుల్లు జనం, మొత్తం పట్టు చీరలే మంగళగిరు పట్టు, బెనారస్ పట్టు, బెన బనారస్ పట్టు, బొంగల్గిరి పట్టు గున్నాయిగ ఇంకా ఇగ చెన్నై షాపింగ్ మాలు, ఇగ ఇయన్ని రెగ్యులర్ గా ఉండేటియేనాయే. పట్టు ఆ రుక్మిణి బాగా వాడు నాట్ ఓన్లీ శారీస్, అన్ని మేడం ప్రతి బెడ్షీట్ కాంచి మొదలు పెడితే. పిల్లోసు ఆ అవి మన శారీసు, మెన్స్ వేరు, స్కిట్స్ వేరు అన్ని ఏ జడ్ అన్నమ్మేతాండు వాడు, చున్ని అది కూడా మన కస్బా బజార్ లోనే ఉంటది మేడం, ఖమ్మంలో లోనే
ఎక్కడ ఎక్కడండి
ఖమ్మము ఇప్పుడు జీవి షాపింగ్ మాల్ లైన్ లోనే ఉంటయి మేడం, పక్కపక్కనే
అవునా
ఆ అక్కడ బాగున్నాయంట మేడం, మా అయితే వాడు రోజు ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో రోజు వత్తాయి వాళ్ళ రీల్స్.
ఏదైనా కాస్ట్ తక్కువ ఉంటది అంటారూ మీరు.
అందులో తక్కువ ఉంటాయి మేడం, ఈ రుక్మిణిలో బాగా తక్కువ ఉంటాయని అంటారు. మరి క్వాలిటీ ఎట్లుందో తెలియదు గాని రుక్మిణిల బాగుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మిస్సమ్మని ఇంకోటి కొత్తగొత్తంది మిస్సమ్మ అని అది గూడా పెద్ద షాపింగ్ మాలే ఆడ గుడా బాగున్నాయంట మేడం అందులో జూసారు కొంతమందో ఈ చెన్నై షాపింగ్ మాల్కో యెళ్లిర ఇగ అన్ని తిరిగిరూ మావోళ్ళు ఆ రోజు షాపింగ్ చేయడం కోసం పండుగ షాపింగ్ ఏమోగానీ అన్ని తిరిగి తిరిగి సాయంత్రంకింటికొచ్చిర్రు
అదే మా రుక్మిణి షాపింగ్ మాల్కెళ్ళి మా శ్రీరామ్ గారు ఉంటారంట వాళ్ళ ఇల్లు మా ఫ్రెండు దాని మనం గూడా అటూ వెళ్దాం ఒక సండే రోజు వెళ్ళి తనని గలుసుకొని షాపింగ్ చేద్దాం
సరే మేడం ఓకే నాకు ఫోన్ జేయండి పోదాం సరే మేడం ఆ ఓకే మేడం సరే